హలో
బాన్నరమ్మ
బాన్ననక్క మీరు బాగున్నారా
అ అమ తిన్నారా
ఏం చేస్త ఏంలేదు అక్క ఫ్రీగా ఉన్న వాకింగ్ చేస్తూ ఉన్న
ఏమి ఈ టైమ్ లో వాకింగ్ నార్మల్గా చేస్తారా
నార్మల్గా చేస్తాం అక్క
సమ్మర్ కదా బాగుంటుంది
హ్మ్
ఏం తిన్నారు అందరు బాగున్నారా
పొటాటో కర్రీ తిన్నాం అక్క అకదం చె ఆ అందరు బాగున్నారు అక్క
ఏం చేస్తన్నావు ఏమైనా జాబ్ చేస్తన్నావా
ఆ అవును అక్క రీసెంట్ గానే జాయిన్ అయ్యా ఒక
ఓక బొందా జాబు
ఉ బొందక్క
మీ వాళ్ళందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నారు అక్క
టచ్ లో ఉన్నారా
ఆ అంటే కొంతమంది ఉన్నారు అక్క అందరు ఏం టచ్ లో లేరు అందరు ఎవరు రిలో వాళ్ళు ఉన్నారు
అవునవును అందరికి జాబ్ చేస్తున్నారు కదా మీ వాళ్ళు
ఆ అవునక్క అందరు ఏదో ఒక దాంట్లో ఉన్నారు వచ్చేస్తూనే ఉన్నారు అ మీరేం చేస్తున్నారు అక్క
ఇంట్లోనేవ ఏం చేసేది లేదు
అవునులే చిన్న పాపు ఉంది కదా
ఇంకా ఆమె ఏమన్నా స్కూల్ కి పోతే ఏదైనా చేయడానికి కానీ వీలు ఉంటుంది కొంచెం బాగుందిమా పాప బాగుంది
ఫెస్టివల్క్ ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయిందా అక్క
లే ఇంకా కొంచెం చిన్న చిన్న పనులున్నాయి ఆడ ఆడ
అవునా అయినా వన్ డే లో కాని పని కదా అక్క ఇలంతా క్లీన్ చేయడం అంటే
అస్సలు కుధారధు
ఆ మాది అయిపోయిందక్క
రోజు కొంచెం కొంచెం చెప్ప వన్ వీక్ పడుతుంది
ఉమ్ అంటే నువొకదానివే చేస్తున్నావ్ కదా అందుకు రోజు కొంచెం క్లీన్ చేస్తా ఉంటావ్ అది పాపను పట్టుకొని
అదే అదే ఒకర ఇద్దరు ము గ్గురు ఉంటే ఓ టూ డేస్లో అయిపోతుంది
మారి మలా వి రక్క మా అత్తమేము వేరే ఇంకొక మనిషిని పిలుసుుకొని క్లీన్ చేపించి
అది బెటరు అంటే మనం స్ట్రెస్ లేకుండా వాళ్ళకు డబ్బులు ఇచ్చేస చేసేస్తారు
హ కాకపోతే వాళ్ళు ఇల్లు ఒకటే క్లీన్ చేసుకెళ్తారు అక్క ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు మనమే కోవలా
ఆ అంతే అది పెద్ద పని తుడిచిపెట్టి అన్నిీ చేసేాల
అవునక్క ఏంటక్క షాపింగ్ అయిపోయిందా
అయిపోయింది షాపింగ్ అయిపోయిందంటే ముందే అయిపోయిందిలే వన్ మంత్ బ్యాక్ ఇప్పుడు టైలర్స్ బిజీగా ఉంటారు కదా
అవునక్క అందువల్ల నేను కొనాలేదు అక్క సారీ డ్రెస్ ఏ కొన్నాను
అదే అదే ముందు ప్లానింగ్ తోనే ముందే పాపక్కని నాకానీ అయిపోయింది పాపకి లంగా జాకెట్ కుట్టించినను
ఆనా ఆన్లైన్ షాపిింగ్ ఆఫ్లైన్ షాపిింగ్
లేదుమ్ మా ఇక్కడే ఆ పట్టు శారీస్ ఉంటాయి కదా పీస్లు
అవునులే
వాటిలో తీసుకొని కుట్టించినాను ఆన్లైన్ అంటే బాగా లావుగా బొద్దుగా ఉన్న పిల్లలకైతే
బా సెట్ అయినయ్
ఆ ఈమె సన్నగా ఉంది కదా కొంచెం
అవునవును
ఆ లూజ్ అయినా మనమ ఏం చెయలేం ఫిట్టింగ్ ఫిట్టింగ్ చేస్తే ఎక్కడో ఒక ఒక డిస్టర్బెన్స్ అవుతుంది
అ
అందుకే ఆన్లైన్ చేయలే ఈ సారీ ఆఫ్లైన్ నెక్స్ట్ చూద్దాం నార్మల్ డ్రెస్సులు అయితే పంజాబ్ డ్రెస్లు లేకపోతే లే అంటే కుట్లు వయిించచ్చు మనం
ఇట్లా ఫ్రాగులు అలా ఆ
ఆ వేయి చచ్చు ఈ లంగా జాకెట్ ఆ ఇక్కడ ఎక్కడో తన మిస్ అయితుంది షేప్ మిస్ అవుతుంది
అవునక్కా
మీరు మీకు దగ్గిరే కదా పట్టు సారేసన్నీ మీరు
మాకిక్కడా ఆ ఫేమస్ కదా అయినా కూడా కాస్ట్ పెద్ద కాస్ట్ పెట్టే పెట్టాల్సిందే అక్క
అవునవును
హ్మ్మ్ కాకపోతే బాగుంటాయి అక్క కలెక్షన్
ఎన్న ఎన్నో టైప్స్
ఆ ఒక్క ఒక షాప్ కా నా ఇంకొక షాప్ కనా విజిట్ చేసి మనం నచ్చిన చోటే కొనొచ్చు ఆ
ఈ శారీసే కడుతుాన్నావా డ్రెస్సెసా
డ్రెస్సెస్ే అక్క ఆఫీస్ కంఫర్ట్ అదే కదా
అవున అవును
సారీ సేమ్ తక్కువేక కొనను
అదే మనకి యూజ అయ్యేటివి కొనుక్కవాలి వరికి కొన్ని ఇంట్లో పెడితేామ వస్తుంది
అవునక్క అందుకే కొనలేదు అక్క ఈ ఫెస్టివల్ క అదే డ్రెస్సే కొన్నా నేను
అదే సమ్మర్గా అద అదిగాక సారీస్ మనం మెయింటైన్ చేయలేము
కష్టమాక్క
మెయింటైన్ చేయాల అనుకుంటే కంఫర్ట్ ఒబక పోతుంది అది ఇంట్రెస్ట్ చూపలేం
ఫెస్టివల్స్ వస్తే ట్రెడిషన్ అంటారు కానీ ఆ ట్రెడిషన్ అనే ఏమో కానీ సమ్మర్ లో శారీని మెయింటైన్ చేసేది కష్టం అక్క
అవును
ఆహా
మనము ఇట్లా షాప్స్కిి ఒక పట్టు అనుకని పోతాము కానీ అక్కడ పోయేసరికి మనకు ద మీదిరిగండి టైప్స్ చూపిస్తారు
అవునాక్క మనం ఇక్కడ మన మైండ్లో ఇక్కడ పెట్టుకొని పోతాం అక్కడ వాళ్ళు చూపించే కలెక్షన్ గానీ వాళ్ళు చెప్పే కాస్ట్ కానీ మనకి కాసేపు ఏం తోచదు ఏ సెలెక్ట్ చేసుకోవాలా ఇవి ఎంత కాస్ట్ పెట్టొచ్చు అనేవి
ఒక్కసారి వాళ్ళ మైండ్ సెట్ మనతో డబుల్ పేమెంట్ చేపిస్తుంది వాళ్ళు సేల్స్ గర్ల్స్ కానీ సేల్ బాయ్స్ కానీ
రీసెంట్ గా మా బ్రదర్ మ్యారేజ్ ఉంటే వెళ్ళానా ఒక షాపింగ్ అనీ మో ఫ్రెండును పిలుచుకోని కానీ వాళ్ళు ఆ శారీ అయితేే బాగుంది అక్క చాలా కాంబినేషన్ గానీ సారి కానీ కాకపోతే వాళ్ళు స్టార్టింగ్ ఆ ప్రైజ్ చెప్పడమే ఒక ఐదు వేలు అలా చెప్పినారు సారి ఇంకా వాళ్ళు అలా చెప్పినప్పుడు మనం ఎలా బేర ఆడతాం అక్క
అవునా అంటే వందలో అయితే బేరం ఆడొచ్చు వేలల్లో అసలు మనకు అ అళు అడగలనిపించదు
అమ్మో అనిపించింది కాకపోతే ఇంకా వాళ్ళు వెళ్ళ ఇవ్వరు అడగండి అడగండి అనే విధానంలో మనమల్ని పెంచుతారు వాళ్ళేం తగ్గరు మనమలనే పెరిగేలాగా వాళ్ళు సేల్ చేస్తారు అక్క
ఈ డిజైన్ చూడండి లుక్ ఎట్లాంటుంది అ ఇచ్చేస్తారు టెప్ట్ చేస్తారు
అవు అవునక్క
ఆ అదే మైండ్ సెట్ సేల్స్ గల్స్
ఉ
కొంటివ మళ్ళీ లాస్ట్కి
కొన్నాక ఒక టూ ఒక రెండు వందలు అలా ఎక్కువ పెట్టొచ్చుిననేమో అనిపించింది చింది
వంద వందల అయితుదిం బట్టారు వేలల్ అయితేనే నిబ్బంది
ఆ
బాగుందా కట్టుకొంటివ
బాగుంది అక్క సారి అయితే అందరికి ఆ మ్యారేజ్ లో కూడా అందరు బాగుంది ఇక్కడ కోన్నావు అని అడిగినారు కగానీ కాస్ట్ వర్తబుల్ పెట్టలేదని తెచ్చింది నాకి
పోనీలే వాళ్ళు అట్లా అన్నప్పుడు కూడా కొంచెం హ్యాపీ
ఆ అప్పుడు సాటిస్ఫాక్షన్ అనిపించిందాక్క
పోనీలే అందరికిీ నచ్చింది అని
మనము థౌసండ్ అయినా టూ థౌసండ్ అయినా పెట్టి కొంటాము అక్క అది స్టిచ్చింగ్ వర్క్కే మరి డబల్ పెడతాం మనం
అవునవును ఇప్పుడు వర్క్ పెద్ద బిజినెస్ అయిపోయింది
అవునక్క అక్కడ కూడా ఉన్నార అక్క బాగా వ వర్క్ చేసే వాళ్లు బ్లౌస్ కి
ఉన్నారున్నారు ఇక్కడ కూడ చానా ఉన్నారు
కాస్ట్ ఎడ్లా తీసుకుంటారక్క వర్తుబుల్ గానే తీసుకుంటారా ఏమైనా
ఆ నేనైతే ఎప్పుడు మామూలుగా ఎంబ్రాయిడరీ ఒకరికి అయితే ట్వల్వ్ తీసుకుంటారు మా ఎంబ్రాయిడరీ వర్కు.
అవునా అక్క స్టార్టింగ్ ప్రైసె అంత తీసుకుంటారా.
అదే ఒక్కొక్కరు వీళ్ళు ఏం చెప్తారంటే డిజైన్ని బట్టి అంటారు. కొంతమంది బ్యాక్ వేయించుకుంటారు హ్యాండ్స్ కూడా ఉం
అవునా అక్క. అయినా కూడా కాస్ట్ ఏ అక్క ధర్మవరం లో ఇక్కడ మా మా ఊ ఇలా అయితే
మ్
కొంచెం తక్కువే అక్క.
ఆ అంటే షాప్స్ ఎక్కువ ఉంటే ప్రైస్ తగ్గిపోతుంది.
హ్మ్
షాప్స్ లిమిటెడ్గా ఉంటే ప్రైస్ పెరుగుతుంది ఆటోమేటిగ్గా. మనం అనుకుంటాం వీళ్ళకి, వాళ్ళకి తెలీదు కానీ వాళ్ళోక ఇది మెయింటైన్ చేస్థాంటారు వాళ్ళ మధ్యనే ప్రైసెస్.
అలా అని న్ నీవి ఏవైనా బ్లౌజులు అట్లా వర్క్ ఎక్కువ అ ఉన్నప్పుడు. ఒ టూ, త్రీ బ్లౌజెస్ పంపించండి అక్క వేపిస్తా.
చూద్దాం మనం సారినే కట్టం చుద్దాం మా. ఉంటే పంపిస్తాం ఉన్నావు కదా ఒకవేళ ఎవరు లేరు అనుకుంటే వద్దు.
ఆ పంపించండక్క. పర్లే అక్క ఇక్కడ తక్కువే అక్క మరీ అంత తీసుకోరు ఎంత సింపుల్ వర్క్ అయినా కూడా. అవ్వొచ్చు ఫైవ్, సిక్స్ హండ్రెడ్ అక్క.
అవునా అయితే ప పంపించచ్చు. ఫ్రీనే కదా బస్ కూడా రావచ్చు.
రీసెంట్ గా నాది బ్లౌజ్ వాట్సాప్ డీపీ పెట్టా చూసారా వర్కు సిక్స్ హండ్రెడే అక్క.
ఏమో చూడలేదు చూస్తా.
ఎవరామే
ఇది ఏమంటారు ఇది మగ్గం అయితే మగ్గం వర్క్.
మగం వర్క్ కాదు అక్క అది మిషన్ వర్క్.
అహా నేను అడుగుతున్నా కా వర్కుకి ఏమయి ఎంత అవుతుంది.
అది స్టోన్, పూస వర్క్ అయితే మనం సెలెక్ట్. చేసుకున్న డిజైన్ బట్టి ఉంటది అక్క.
అంటే నేను నేను వేయిచ్చిన్ దాన్ని బట్టి నాది లాస్ట్ ఫైవ్ థౌజండ్ తీసుకున్నారు. రొట్టె
అవునా
అక్కడ ఎలా ఉంటుంది ప్రైసు.
ఇక్కడ ఒన్ హెవీ వర్క అయితే ఒన్. టూ, త్రీ వవెట్టొచ్చు అక్క.
ఐన మేల్ కదా ఇక్కడ అబ్బా.
బెటర్ ఏ అక్క ఇక్కడ.
అవును చుద్దాము దగ్గరలో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. కుదిరితే నేన్ నీకె వస్తానులే నీ దగ్గరికి.
ఆ రండి అక్క.
హమ్ సరే.
ఇంకేంటి అక్కా.
ఇంకేం లేదమ్మ.
సరే అక్క.
ఓకే ఓకే.
ఓకే అక్క బాయ్.
బాయ్